హలో
వినిపిస్తుంది అక్క ఎట్లుంది సిటీ అంతా
ఆ బాగుందిమ్మా
ఏం చేస్తున్నారే జాబ్ చేస్ ఉన్నారా లేదంటే ఖాళీగా ఉన్నారా
ఖాళీనే ఉన్న
తిన్నమక్క మీరు తిన్నారా
ఆ తిన్నాము ఏం చేసినావు వంట
వంట రసం టమాటా రసం అన్నం
అవునా
ఉం మీరుకా
నేను కాకరకాయ ఫ్రై చేసి రొట్టి చేసిన
ఖాళీగానే ఉన్నారా ఇంట్లో
ఉ అవును ఖాళీగా ఉన్నామా
ఇంగవరైనా టచ్ లో ఉన్నారా ఫ్రెండ్స్
ఆ లేదు
మేమే ఇంగ
అవునా అవును నీసెన్ సెట్గా మీరు ఎక్కడైనా వెళ్ళారా టెంపుల్ కట్లా
ఎక్కడికి వెళ్ళ చర్చికి వెళ్ళానంతే
అవునా
అ
ఏ అయినా ఇప్పుడు ఎండాకాలం కదా
ఇక్కడకి లేదుకా మీరేమ ప్లాన్ చేసినారా
అవును వెళ్ళాలనుకున్నాము
ఎక్కడకి
ఉగాది తర్వాత శిర్డి
ఉహు
షిరిడి అట్నుంచి మళ్ళీ అ మల్లి నెక్స్ట్ మంత్ అట్ల ఉమ్ సాయిబాబా టెంపుల్కి
ఉమ్ గట్లా ఎట్ల టెంపుల్స్ అన్ని చుట్టేస్తారులే ఇంకా మీరు
ఉమ్ వెళ్ళొచ్చినా కదా నేను టూర్ కి
అదే అదే
ఉ
అప్పుడే ఊర్లక్కా విజిట్ చేసింది
షి షిరిడి ఒకటి చూసుకొని ఇంకా మలేషిన్ చింగ్ణ పరుషని
ఉమ్ ఉమ్
అది చూసుకొని మళ్ళీ రిటర్న్ రావాలని
ఉమ్ అన్న బాగున్నారా
ఉ బా
జాబ్ అక్కడేనా
ఆక్కడే
ఉమ్ అదే కాారు కార్స్ షోరూమ్ కదా క
అవునవును షోరూమ్ లో పనిస్తారు
ఉమ్
కాద మా నికి ఏదన్న స్వీట్ చేసేదచ్చా
స్వీట్ తా పాయసం పయసం ఒక కటే వచ్చు
అవునా అదే త త్వరగా అయితుంద
ఉమ్ త్వరగానే అవుతుంధి ఇది
సేమ్య పాయసమా లేదంటే ఈ
సెమియా అలాగే ఇంకొకటి న్యూ రెసిపీ ఇ మోతిచూరి మోతిచూరు లడ్డుూ లడ్డు కా
అవునా
ఉమ్ లడ్డుూ ఇది శనగపిండి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఆ చిన్నగ పిండి కలిపి బజ్జీ లాగా బజీ క కుంటాం కదా ఆ విధాంగా కలుపుకొని ఆయిల్ల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పొడి చేసుకోవాలి అది
ఉమ్ ఉ మెత్తకు కావాలా లేదంటే కొంచెం బరకగా ఆడిచు కో వా
బరకగానే ఆడించుకోవాలి అంటే అంత అంతా నున్నగా అయిపో అంట్నె అయిపోవాలన్నా అదంతా రవ్వ మాదిరిగా అయితుంది
అవునులే
రవ్వ మాదిరిగా అయిన తర్వాత ఇది షుగర్ పాకం పట్టేసుకోవాలి బెల్లంతో లేదంటే చెక్కర తో ఇలా చేసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఆరెంజ్ కలర్ శనగపిండి రవ్వ చేసుకోనింటాం కదా అది యేసేసుకొని నీట్గా మిక్స్ చేయాలా చిన్నగా సిమ్ లో పెట్టుకొని గ్యాస్
అవున్లే అది మొత్తం బాగా పా ముద్ద ద దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలెమో
దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకొని నెయితో ఉండల్ కలుపుకుంటే అయిపొయింది అదే లడ్డు ఇగ డ్రై ఫ్రూట్స్ ఏమన్నా డ్రై ఫ్రూట్స్ యాడ్ యాడ్ చేసుకోవాల అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటె లేదు ట్రై చేయక్క బాగుంటుంది
ఆ చేస్తాము అదే షార్ట్ అండ్ స్వీట్ లో ఏదన్న బాగా త్వరగా క్విక్గా అయ్యేది ఏదన్నా ఉంటే చెప్తామని అడిగినా
అదే ఇంగ నేను అప్పుడు ట్రై చేసిన అంతే ఒకసారి
తోన్లే
చీ
మ్ నేనైతే సేమియా పాయసం జేస్నాను అయ్
మ్ ఎట్లా చేసినవ్ అక్క
సేమ్యాను ఆ నెయ్యిలో వేపి కొని బాగా మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అలా వస్తాది కదా మ్ అట్లా కొంచెం దగ్ దగ్గరగా వచ్చే వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి
మ్
ఇంకా సేమ్య తక్కువ ఒక గ్లాస్ సేమ్యాకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ అట్లా తీస్ కొని మిల్క్ మొత్తం బాయిల్ చేసుకోవాలి బాగా
ఊమ్
మిల్క్ బాయిల్ అయిన తర్వాత, ఈ సేమ్య అంతా చల్లార్చుకుంటాం. కదా నెయ్యిలో వేపుకున్నది అది మిల్క్ లో వేసేసేది.
లాస్ట్లో
ఊమ్ మిలక్ లో వేసేసి కొంచెం బాగా కుక్ అయిన తర్వాత కొంచెం మెత్తగా సాఫ్ట్గా అట్లా బాగా ఉడక ఉడకబెట్ కొని లాస్ట్
ఊమ్ ఊమ్
ఉం తర్వాత
అంతే ఉమ్ అవి కూడా ఎల్లో ఫ్రై చేస్కోవల్లా
ఉ అన్ ఆ డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ, ఆ కాజు, ఎండు ద్రాక్ష, బాదము ఏదన్నా పిస్తా, ఇలాంటివి ఏవైనా కానీ, కొంచెం ఆయిల్ ఆయిల్ వద్దు నెయ్యిలోనే ఫ్రై చేసుకొని, ఆ పక్కన పెట్టేసుకుని సరిపోతుంది లాస్ట్ లో వేసేసుకుంటే మా పాయసం లో బాగుంటుంది టేస్ట్
అవు
ఓన్లీ సేమియాతో సింపుల్ గా రెడీ ఆ క్విక్ గా చేయాలంటే
సరే అక్క నేను ట్రై చేస్ సేమియాతో పాయసం సరే
ఊమ్
ఇవి చిన్న సేమియాల కాలుతుండే
ఉమ్ నార్మల్ సేమ్య చిన్నది కాదు
ఉహు
మీ సైడ్ ఎట్లా సన్నవిదరుకుదు తయా
ఉ రెండు దొరుకుతాయి. మా సైడ్ అంటే పెద్దవయితే మధ్యలో కుక్ చేసుకోవాలి కదా కొంచెం చిన్న సెమీయ ఇల లాస్ట్ లో వేసుకోవాలి అది
ఆవు సన్నవి అవి దీనికి ఏస్తారు అబ్బా ఇవి చాక్లెట్ ప్రిపేర్ చేస్తారు
ఆ అ
దుబాయ్ సైడ్ దుబా దుబయ్ కాదు ముంబై సైడ్ ఎక్కువ ఫేమస్ పిస్తాతో చేస్తారు అదిదో
ఆ ఆ ఆహ్
సర్లే సంగతేమియే
అవున్
అవునా బాగుంటుంది పిస్తాతో చేస్తారు కునాఫా చాక్లెట్
తమ్
తిన్నావా ఎప్పుడైనా
కునాఫ చాక్లేట అదయితే తిన్లేదు చిన్నసేమియా పాయసం అయితే తిన్నా. కా
కూడా తిన్నా. మా పక్కింటి అమ్మాయి పెట్టించినింటే తిన్నాను.
ఉహ్మ్ ఇంట్లో మేము ప్రిపేర్ చేసిండి చిన్నద్ సేమియా
ఉహ్ ఇంకా పానీపూరి అట్లా అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఈవినింగ్ స్నాకి అట్లా
ఆహ్
ఉహ్ బయట ధోరుకుతయి కాదా రెడిమేడ్
అవునులే
తెచ్చుకునేది చేసుకునేది ఈవినింగ్ కి అంతే ఆయిలే వేస్తే బాగా పొంగుతాయి. అదే మనం చేస్తే అస్సలు పొంగనే పొంగవ్
అవేయితే టెన్ రుపీస్ కి దొరుకుతాయి కదా ఆవి ప్యాకెట్స్ ఉహ్
పిల్లలో ఒక కేజీ కాల్ కేజీ అట్లా ఇస్తారు విడిగా
అవును
ఇంకా బయట తినే కంటే ఇంట్లో చేసుకునే బెట్రు బెటర్ అని తేచ్చుకునేది చేసుకునేది.
ఎయ అందులో పానీ అట్లవన్నీ ప్రిపేర్ చేస్తారక్క మీరే
ఉహ్మ్ చేస్తామా. పనికైతే చింతపండుూ, జీలక్ కర్ర కరివేపాకు, కొత్తిమీరీ ఆహ్ పుదీనా ఇవన్నీ మిక్సీ పట్టుక్ మిక్సీ పట్టేసుకుంటాను. స్లలన్నీ కొన్ని ఆ మీరి యాలు
ఓవో
అన్ని మిక్సీ బట్టేసి వాటర్ వాటర్ వే కొంచం సాల్ట్ కారం ఏ చాట్ మసాలా ఆ లాస్ట్ లో కొంచం నిమ్మరసం
ఉమ్
ఇవన్నీ మిక్ షెస్కోని బాగా టేస్ట్ సరిపోయిందా లేదని చూసుకునేది
ఆ
అది ఓన్లీ పానీ కోటె
ఉమ్ సరే కమ్ ఏం నెన్ ప్రిపేర్ చేస్తాన్ అట్లయితే
ఉమ్ చేయి చాలా ఈజీ బైట్
అ కుక్ చేయాల్సిన అవసరం లేదా పానీ
పాని కుక్ చేయల్స్ నవ్సరంలే అన్ని, పచ్చివే ఉమ్ మిక్సీకేసేసుకొని పెన్నీ ఆకులు ఆ ఇంకా ఫై సేసేదాన్ని వాటర్ ఎసి మిక్స్ చేసుకోవడమే
సరేక్క
ఆ
ఉమ్ బయటే అఔటింగ్కి పోతే బయట తినడమే
ఇంకా బయట అంతా ఇంకా చాలా మంది ఉంటారునేసి నేను అట్లా ఇంటికి తెచ్చుకొని టూ టూ చేస్టీం వేస్కుంనుడే
సే ఫైండ్స్తే వెళ్ళడం మా ఇంటికి ఫామలీ ఫ్రెండ్స్ సిస్టర్స్ ఉ
ఇంకా గోబీ రైస్ ఎగ్ రైస్ ఇట్లా దినా
దీంట్లోనే ఇం
ఇంట్లోనే ఇంకా గోబీ రైస్ ఇంట్లో ప్రిపేర్ చేసిందే తినాలనిపించేది నాకైతే
ఏమో నేనైతే గోబీ ఆ సైడ్ తెచ్చుకుంటాం మేము గోబీ రైస్ వండుకుంటుందా ఉమ్ అమ్ముతార్అక్క
అది తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటారా
ఉమ్
అ
సరేలేెక్క ఉ సరే ఉ ఉమ్ బాయ్ అక్